హలో నమస్కారం అండి ఏం చేస్తున్నారండి
ఆ ఏం లేదండి ఖాళీ ఉన్నామండి
తిన్నారండి అన్నాం
పొద్దు అది ఏం లేదండి
ఎందుకండి
ఆ సదరిగింది అదే అదే అదే ఎప్పుడు ఇప్పుడుా వాళ్ళు ఇక్కడి ఉన్నరు కొత్త వాళ్ళనే చూసుకున్నా దరి న్న అ ఎ అన్నవనే అదాద
అవునుమ అన్న మాడి పలేగా వచ్చ వాళ
వల్ళ అన్న ఉడు కులిది ఉం కులితరు కన్నమి ి వల ద చి అది చేసే వరకు నాకం
మా న
ఏం చేస్తారంండి మీరు
ఏం లేదండి ఓ
తిన్నారంండి మీరు
తినలేదండి
సర ఎంగేజ్మెంట్కు అటు చెప్పిరా అండి మీకు ఫోన్ చేసి
చెప్పలేదండి మా బైక్ మీద వేయినట్టున్నారుగా ఎవ వేయలా ఎవరన్నా
ఆ పోయరాండి మీ ఆడబిడ్డోళ్ళు వాళ్ళు ముగ్గురు వేయరు ఒక చిన్నయన ఉన్నాడు
ఆ మాయన వేడా ఆ అ కోళ కూడా బంది ము ఆయన ఎవ్వలబ్్వండి మీరు వెయ్యి లోపల
ఆ పోయినట్టుంది పోవాలి పోవాల అన్నాడు మరి పోవచ్చు మరి ఒకసారి నను ఫోన్ చేసి కనుక్కుంటాను వచ్చి సైడ్ అప్పుడు
పోవామే శ్రావణి శ్రావణ్ కూడా చూసింది అట బాబాయ్ కూడా వచ్చిన్నారుడు వచ్చినట్టున్నది మా ఇంటి ముందుకెళ్ళిపోతారు బైక్ మీద అన్నది పోవచ్చ అయితే బ కాాల కాాల
పెళ్ళికనత్తవరా
పెళ్ళిక పెళ్ళి ఎప్పుడట ని
అంటే ఉ ఉందవా పత
వరిజవులే ఎమ్ మీ బా ఎప్పుడు అతంది అప్పుడు అప్పుడు
ఆ నా ఫోన్ చెత్తలేద
చేతాను కానీ మమ్మీనే రమ్మంటా అండి పిల్లలు వేసుకని మా అమ్మ ఊక తీసుకొచ్చి పడగొట్టడు బాగా అలవాట అంటంత అలవాటు అయిపోయి అ శు బాలు ఇ బా మురు బిల్లని వేసుకొని చుపో బాగా అలసిదబ్బిండు గట్ది మాత్రం తీసుకొస్తది కదా అని కొని చూస్తాడు ఆమె మా అమ్మీని తీసుకొని వస్తుంది అదే అలసిదబ్బి ఎప్పుడైనా ఏ పండుగకైనా అదే తీసుకొస్తది ఆయన రాడు అని జయంల్
ఆ అట్లా ఉంటే అట్లనే కష్టంగా ఉంటుది రావాల ఎయికి పోవాలి చ రావాలి
పిలలు మ ముగగుర ఎట్లా వస్తావు నువ్వు నువ్వే రా అంటాను లేపోదు మ అమ్మ రాకుండా నువ్వు ఒక్కదాని మీ రా అంటవు వాళ్ళు ఎట్లా వస్త ఎట్లా పట్టుకోస్తది ముగ్గురిని
ఆ వత్ే రా అన అంటే మరి నువ్వు అన పన ముగ్గురు పోరాలని నిలిచ్చి తీసుకని ఎట్లా పోతారు ఎట్లా వస్తారా అని మన పయిన
అన్నా అన్న అన్న ఫోన్లా మాట్లాడలే వీడియో కాల్ మాట్లాడితే పిల్లలందు పెడతాను గాని నువ్వు మాట్లాడవా అని అంటాను కానీ చాటింగ్ చెస్తాని కా సాభ బ ఆ శెయ్యదు షశేగా శేయ్యాకపోతే తే రిప్లై ఇత్తలేడు రిప్లై ఇత్తలేను ఇయే నేను రిప్లై ఇయ్యకపోతే చెత్తాండు ఇగ ఒకడే చేసుడు
ఆ
ఆ
స్
ఆ
మరి ఈ పెళ్లి కన్నా రా ఇగ ఏంచెత్తవ్ ఒకసారి మళ్ళ ఒకసారి ఫోన్ చేసి మాట్లాడితే నువ్వు వత్తే వత్త లేకపోతే రానె రాను అని నువ్వు చెప్పరాదు డైరెక్ట్ చెప్తే ఆమెకి కూడా భయం ఉంటది
పెరిగి ముతేశ్వరికి మ్యా పెళ్లి చెత్తమని అంటుర్రు కద మీరు చేయ్యాలని అంటిరి కదా
ఇస్తారు ముత్తేశ్వరికి వచ్చె ఎండాకాలం ఇల్లు గా ఇల్లు
ఆ అయితే మాక్ ఇకా మా తమ్ముడు ఉన్నాడు అడుగుదామని అనుకుంటాన గాని మొన్నో ఎన్నో చానురోజులు ఐతుంది వాళ్ళు ఫోన్ చెస్తాళ్ళు రెండు మూడు సార్లు చేసిళ్ళు
ఓ తమ్ముడయితే వరుస గాడు గద
ఆ నాకు తమ్ముడు అయితే ఆమెకు ఏమైతడు వరసకు స గట్లా ఈగమ్మా ఇల్లు ఇద ఏంటి వేరే అంటే ఇక వాళ్ళు వేరే అన్నట్టేనాయి ఆళ్ళు ఆ వాళ్ళు ఇంటి పేరు వేరేన్నట బాగా దగ్గరే బాగా దగ్గరేం కాదు కదా ఇప్పుడు ఈ ఇప్పుడు ఇ రవీందర్ బావోల్లా వల్ల మరి అయితే చెల్లె వరస అయితుందని తెలుసా మరి అత్త వరుస చెల్ల వేర్సో అయితాంది మరి
ఆ
ఆ వాళ్ళ ఇది ఇంకా మనకు దగ్గర కదా ఇప్పుడు మన వర్సలు చూసుకుంటే ఇంక్ ఇంకా దగ్గర చెల్ల వరస అయితాంది ఎని నేటల వరస తనకు మేనత్త అయితాందిఅట పిల్ల ఆయి ఉమ్ అత్తా అలు లైతాండ్రు భార్య భర్తలు ఇప్పుడు వరసలు గట్ల ఎవలు చూస్ తులు గాని చెప్పాలి అప్పుడో ఎన్నడో ఆడుగుదామనుకూన పది ఇరవై రేళ్ల కాంచి ఆ ఫోన్ చెత్తాలు మొన్న కూడా చేసిళ్ళు పండుగ రోజు ఉగాది పండుగ రోజు కూడా చేసిళ్ళు అయనే ఇక్కడ గట్టమ్మ లేదా ములుగు గట్టమ్మ
ఆ
గట్టవ్వ దగ్గర ఏదో దాంట్ల కంపెన్లా దాంట్ల పనిచత్తడట కిరాణా షాపు ఉన్నది. వెంకటాపూర్లా ఇల్లాడు జాగు ఉన్నది.
ఆహా
ఓ రెండు గుంటల బావో మూడు గుంటల బావో గుంటకే ఐదు లక్షలు
హొ
ఉమ్ ఇప్పుడు పెరగవచ్చు మేం మేము అమ్మినాప్పుడు ఐతే రేటు గుంటకు ఐదు లక్షలు ఉండే ఇప్పుడు ఉంటది. మంచిగానే ఫ్లాట్ ఉన్నది. ప్లాట్ కిరాణ షాప్ వాళ్ళ అమ్మ చేపలు బేరం చేత్తది ఇల్లు కూడా మంచిగా ఉన్నది అల్ల షెడ్డు కాలరు గిలరు
ఆ
అళ్ళు అడగుమని ఫోన్ చెత్తళ్ళు. గానీ ఎన్నోంచి అడుగ్ ఎమ్మొ చేత్తదో చేయదో మళ్ళా చేయకుంటే ఎట్లా అని సుసిన
ఆ ఇల్లు ఈ సంవత్సరం చేయరంటనే వచ్చే సంవత్సరం చేస్తాడట. ఎండాకాలం ఎందుకంటే ఇల్లు లేదు కదా
హు ఆడపిల్లనే ఏమైతుంది పెళ్ళి చేసి ఏళ్లకొట్టు
ఓ ఇల్లు కట్టినంక చేత్త కొంచెం ఇల్లు అసలు
నీ ఒకసారి చెప్పలేదా ఇట్లా అబ్బాయి ఉన్నాడు పెళ్ళి చెత్తరని సరే ఆన్ లేద నువ్వు
అంతేగాని ఆ మనకు ఎక్కువ నేను అడుగుతే అన్నాది ఇల్లు అయినంకనే పూర్తయినంకనే చేసుకుంటా అని అన్నాది. ఏమ కూడా ఇల్లు అయిపోయినాక చేసుకుంటా అన్నది. ఒక మాట అమ్మాయిలు ఉన్నారా అటు సైడు ఓయ్ బాగా చికాకు చేత్తనట్టుంది గా
ఆ
అమ్మాయిలు ఉన్నార అటూ సైడు
అమ్మాయిలు లేరు అదా అమ్మాయిలు చన మందికి మొన్న పేల్
మ తమ్మునికే అమ్మాయి అమ్మాయిలు కావాలని చుత్తన్న అమ్మాయిని అసలే చేసుకొనుఅంటండు మావోడు
ఉమ్
మొన్న ఫిక్స్ అయింది. మా అక్క బిడ్డని ఇద్దం ఈ లగ్గాల ఆ పెళ్ళవ్వు కానీ మా అమ్మకు అట్లా దెబ్బ తాకడు వల్ల న అమ్మాయిని చేసుకొను అంటండు.
ఆహా ఎందుకో ఇగా గీట్ల కాయం కాకముందుగా ఇట్లా అయింద అనుకున్నాడు ఏట్లనో
ఆ వద్దంటాండు. ఈ మా చిన్నోకయితే ఒక అమ్మాయి ఉన్నది. పెద్దాయానికి కూడా మన దాంట్లనే చిన్నయానకి మన దాంట్ల నే అనుకున్నాం. ఇన్ని రోజులు ఇప్పుడు ఆ అమ్మాయిని చేసుకోను అంటండు ఇప్పుడు మళ్ళ వేరే చూడాలి ఇగ
హు హ్
అఓ ఎంగేజ్మెంట్ కి పోకుపోయి ఎంగేజ్మెంట్ కి పోక పోక పోయినావు
ఇంతక ముందే బోయిండు
నువ్వు పోకపోయినావ్ అంటాన్న
నేనింతక ముందు పోయిన అది అందదు తదో అందదో అసలు మధ్యాహ్న వరకే పూర్తి కావచ్చు అని అంటాడు ఒక మాట. ఆ ఫస్ట్ తారీకునే అట పెళ్ళి, పెళ్ళి ఫస్ట్ తారీఖు అంటే ఇరవై ముప్పై తారీఖే పోవాలి ఎందుకంటే, పో అదే కురాళ్ళు కదా. కూరళ్ల రోజే పోవాల మనం కూరళ్ల రోజు పోతే పెళ్ళికి ఉండొచ్చు, కూరళ్ళ రోజు ఉండొచ్చు, రెండు చూసుకొని రావచ్చు. పోదామా మరి
ఏ ఇగ దగ్గరలోనే పోవద్దా
అదే కురాళ్ల రోజుపోతే మంచి శిరిశోళ్ల ఇంటికాడ ఉండొచ్చు కదా మంచిగా ఉంది కదా అల్ల కూడా ఇల్లు కొద్దగా నీట్గానే ఉంది ఇప్పుడు ఆ
పోవాలే
హాలో
పోవాలె
ఆ ఇటు పోవాలే అటు పోవాలె
ఉమ్మ్ అటు దగ్గరేనే దగ్గరేనే
ఆహా
ఈ సాతీష్ ది ఎప్పుడో నిరేటోల్ల
అదేమో తేల్వది అల్లు వెట్కు తో అన్నారు గద మరి ఉగాది నిన్ననే ఉండే ఉన్ననే అవును
ఏమ ఇవ
పెళ్లెప్పుడు పెట్
మీ శ్రావణి పోసు రావని చెతాంది ఫోను
ఆ కాల్స్ ఉన్నాయట ఇంకా మాట్లాడే
ఉమ్
నా అయితే అన్ని ఆమెతో మాట్లాడితే రెండు మూడు జీరో రెండు జీరోలు అయినాయి నీతోటి ఒకటి మూడయినాయీ, అల్ల నాలుగు నాలుగో ఐదు ఉన్నాయి అల్ల జీరోలు, ఇళ్ళ మూడుయినాయి ఇప్పటికి
ఆ
ఇవన్నీ ఖతం చేస్తే అయిపోవు ఈరోజు
ఆ అ
ఇకేం చేస్తున్నావ్ మరి
ఏం లేదు మా అమ్మ వాళ్ళు చింతపండు కొట్టుకుంటారు గింజ తీస్తాళు నిజం లా కొలేదు ఆయి పోయినాయి అంటే ఇ అన్నీ ఇ కట్ట అయ పోయినాయి ఇక మొత్తం సగం సం కట్ట అయిన మాట్లాడతాడి మాట్లాడత
నా కూడా మరి అట్లనే ఉన్నాయి కదా జీరోలు అయితే ఫస్ట్ దాంట్లో అవి ఉన్నాయి ఇక్కడి దాంట్లో మూడయినాయి మళ్ళీ తర్వాతకి నిమిషాలు కాక ఇ ముందుకే మూడో ఏమో అట్లా అయినాయి మళ్ళా కొన్నో నాలుగు వందల అలుు ఉన్నాయి కొన్నో మూడు వందల అలుు ఉన్నాయి ఆవిదిగా లెక్కకు రావాలి అ మరె
ఏమో తవ రావ తెలివది
అంత ముందు నీవా అడ్డే
నీకు నీకు అంటే ఇప్పుడు మొన్నవు మన్న ఫస్ట్ వర్క్ చేసప్పుడు పర్లేదా
అ నేను ఫోన్ పే లింక్ వేసుకోలేదు అది ఇంక చేసుకుండా అయిపోవని ఈ కాల్ మొత్తం నిదానం గా చేద్దాం అట్లయితే కొంచెం బెటర్ కదా అని చెప్తాను
ఇప్పు శ్రా